హలో హలో హలో విన్పిస్తుంద అండి
హలో ఆ వినిపిస్తుంది నమ మ్మ్ నమస్తే అండి బావున్నారా
మీరు బావున్నారా
మ్మ్ మేం బాన్నాం
ఏం చేస్తా
ఏం చేస్తున్నారు
ఏం లేదండి అదే సినిమాకి కొత్తగా క ఇది రి రీలీజ్ మొదలు అయింది కదండి కంచను
మీ వాయిస్ బ్రేక్ అవుతుంది కొంచెం నెట్వర్క్ ఉండే చోటుకి వెళ్ళండి
ఇప్పుడు వినిపిస్తుందా అండి
డి
ఇప్పుడు అండి హలో ఇప్పుడు వినిపిస్తుందా అండి హలో
హలో
ఒక్క నిమిషం అండి
హలో వినిపిస్తుందా అండి. ఆ వినిపిస్తుంది. ఇప్పుడు వినిపిస్తుంది. ఏం చేస్తున్నారు?
ఆ ఏం లేదండి ఉర్నే ఉన్నాను
ఈ రోజు హాలిడే లేదా మి కు
అ లేదు
ఉ లేదా హలో మ్ ఉ మేము ము మువి చు చుస్తున్నామండి మేము
అవున అండి
మంచి మూవీ ఉ ఇప్పుడే అయిపోయి ఇప్పుడే అయి పోయింది మూవీ చూద్దము
ఓ ఓకే ఏమూవీ చూసారండి.
నేన సీతారామంమని మూవీ లవ్ స్టోరీ అండ్ ఎమోషనల్ మూవీ
ఓకే
సుప్పరు ఉంటుందండి మూవీ
అవునా అండి సీతారామమ్ ఆ
ఉ హలో
ఆ ఇనిపిస్తుంది చెప్పండి
హలో వినిపిస్తుందా ఊమ్ మూవీస్ అంటే నాకు చాలా ఇష్టం అన్ కే
అవునా మీ ఫేవరెట్ హీరో ఎవరండి
హీరో ఈ మలయాళం హీరో అండి
మలయాళం ఎవరండి
మలయాళం హీరో మలయాళం హీరో ఆ దుల్ ఖర్ సబనేసి
దుల్కర్ సల్మాన్ ఓకే హీరోయిన్ ఎవరండి
హలో
హీరోయిన్ ఎవరండి.
హీరోయిన్ నా ఆ హీరోయిన్ ఇష్టమా, మూవీలో న ఉండేవా తనా
ఎపుడైనా ఇంటరెస్ట్ ఉందా అండి మీకు సినిమా ఇండష్ట్రీ
ఆ ఎంది సరిగ వినిపించలేదు.
సినిమా ఇండస్ట్రీలో ఏద్ నేనంటే ఇష్టమ మీకు. సినిమా హీరోయిన్ హలో ఎప్ ఇప్పుడే మెస్
మాట్లాడేది చానయింద్. ఇబ్బందిగా ఉంది.
అవునండి ఇ ఇప్పుడు క్లారిటీగా ఉందా.
క్లారిటీ లేదు క్ల
అవునండి మేబి ఇక్కడ నెట్వర్క్ ఇష్యు. చూడండి, ఎందుకంటే పల్లె కదండి. హలో
వినిపించలేదండీ మీ మాటలు
అవునండి ఒ ఒక్క నిమిషం అండి ఇప్పుడు. హలో
మ్రునాల్ ఠాకూర్ అనేసి హీరోయిన్ అండి. మ్రునాల్ టాగూర్.
అవునా అండి.
సుపర్ ఆక్టింగ్ చేసిందండి ఇతను. ఒక ఆర్మీ ఆర్మీ స్టోరీ అండి ఈ
అవునా అండి
సుపర్ ఉందండి. వాచ్ చేయండి మీరు.
ఐ మీన్ స్టోరీ ఏంటండి అది ఆ మూవీ స్టోరీ.
ఆ స్టోరీనా మ్ ను తనకి అనాద అండి. ఆర్మీలో ఉంటారు. ఊ నే నాకెవ అందరూ ఇప్పుడు ఆర్మీ వాళ్ళకి హాలిడేస్ వస్తే ఇలా ఇంటికి వెళ్తారు కదా తను ఎక్కడికి పోకకుండా ఫీల్ అవుతుంటారు ఆ నాక ఆ ఎవరు లేర్ అనేసి ఇలా ఒక హీరోయిన్ ద్వారా లెటర్ వస్తుందన్నమాట మీకు ఎవరు లేరెందుకు లేదని అబద్ధం ఎందుకు చెప్తారు నేనున్నాను అని ఒక ఒక కా అంటే తెలికోకుండా ఒక లె టర్ వాస్ నాకెవర్ లేర్ కదా ఈ లెటర్ని ఎవరు పంపించారు అని తను మామూలుగా చెప్తా ఉంటుంది అనమా నేన్ ని వైఫ్ని అలా అని చెప్తా ఉంటుంది లెటర్లో అలా రోజు లెటర్లో వస్తుంటు టయా అలా ఓక్ కే నాకు కూడా ఉన్నారు అనేసి తను ఫీల్ అవుతుంటాడు ఒకసారి తన్ని చూద్దామనేసి లెటర్ లో ఆడ డ్రస్ చెపుతుందా హీరోయిన్ తను వెళ్తు వెళ్తాడన్నమాట త వెతుకుంటు హీరో హీరోయిన్ని ఉమ్ హీరోయిన్ ట్రైన్లో చూస్తాడు హీరోయిన్ని ఉమ్ హీరోయిన్ని చూసిన తర్వాత ఓకే బాగుంది అలా ఫీల్ అవుతుంటాడు అన్నమా ట అంటే నే నా ఒక భార్య లాగా ఫీల్ అవు తుంటాడు తను ఆట పట్టిస్తుంటాడు ఆట పట్టిస్తుందనమాట ఏం కాదు ఎవరు నువ్వు నేను లెటర్ రాయలేదు అని అంటే ఊర్ కి ఆట పెట్టిస్తుంది తనకు గుడ ఈమెకు తెలుసు అనేసి ఈమెకి తెలుసు ఈమెకి తెలుసు వా తనకు తెలుసిందనేసి ఈమె కూడా తెలుసు ఉంటుంది ఊరికే ఒకరలా తెలికోకుం తెలిదనేసి యాక్టింగ్ చేస్తుంటారు అవును అలా అలా ఆ లవ్ స్టోరీ బాఉంటుంది
మ్
ఇది ఒక సాంగ్
మ్ మీ కష్టమైన సాంగ్ ఏ దియా మూవీలో
ఇష్టమైన సాంగ్ అంటే మ్ ఒకటి లవ్ఫ్ అంటే తను ఇట్లా ఒకటి ఆర్మీ కీ వెళ్ళిపోతాడా తను ఏడుస్తూ ఉందన్నమాట వెళ్లిపోత తాడు అనేసి తను ఒక పెద్ద హీరోయిన్ అంటే ఒక పెద్ద కోటీశ్వర్ ఓ ఒక యువరాణి అనమాట తను యువరాణి అనేసి తినకు తెలీదు హీరోకి హ్మ్ ఇ తను హీరోయిన్ కూడా చెప్పిండదు అంటే ఇలా చెప్తే తను నన్ను లవ్ చేయడు కదా వదిలిపెట్టేేశాడనేస్ ఫీల్ అయి నేను ఒక రాణినినేసి చెప్పదన్ మాట హీరోయిన్ అలా లవ్ కంట్ రిన్ అవుతుంటుంది.
ఓకే
లాస్ట్ కి తను ఇట్లా ఆర్మీ కి ఒక టీ ఇది వస్తుంది మిల్ట్రీ ఒక ప్రాజెక్ట్ టైప్ తను వెళ్ళిపోత్ అక్కడ అప్పుడు ఒక సాంగ్ వస్తుంటుంది ఆ తను వెళ్ళి పోతాడనేసి ఫీల్ అవుతా ఉంటుంది అనమాట ఇట్ల నరాలనీ మెలెసీ తె అస సాంగు అసలు బలే ఉంటుంది.
కే ఏడుస్తామండి ఆ మూవి చేస్తే
హ్మ్ ఏమి
తొమ్మిది ఏడుపు వస్తుందేమో నాకు మూవీ చూస్ తే
చాలా చాలా క్లైమాక్స్ అయితే చానా ఏడ్ప్ వచ్చేస్తుందండి ఆ మివీ చూస్తే.
ఏమవుతది లాస్ట్ కి కలుస్తారండి వాళ్ళు.
లేదండి కలవరండి తను ఒక లాస్ ట్ కీ తను వాళ్ని ఏ అపోజిట్ వాళ్ళని చంపేసి వచ్చేటప్పుడు చిన్నపిల్ల ఒక మంటల్లో ఇరుక్ క్కున్ పోతుందండి ఆ పాపని కాపొడే కాపాడేకి వెళ్ళేటప్పుడు వాళ్ళు ఆ ఆపోజిట్ వాళ్ళు తన్ని పట్టేస్ ఉంటారండి అప్పుడు అక్కడ అక్కడే వాళ్ ఇంకా ఇరుక్కొ పోయి వాళ్ళు తన్ని టార్చర్ పెట్టి చంపేస్తారండి లాస్ట్ కి లాస్ట్ కి తిను ఇవరాణి అనేసి తనక్ జైల్లో ఉన్నప్పుడే తెలుస్తుందండి హిరోకి ఉ అయినా నన్ను ఇంత పేదవాడినైనా నన్ని ప్రేమించ్ ది అనేసి చానా ఫీల్ అవుతుంటాడండి ఉ నికి ఉ తను పక్కన ఒక ఫె ఫ్రెండ్ ఉంటాడండి తనకు ఫ్యామిలీ అంతా ఉంటుంది తినకు ఎవరు లేరు కదా అని తన్ని అంటే నీకెవరు ఉన్నారా నీ ఇంక ఎవరు లేరు నువ్వు అనాథ అని మాట్లాడుతుంట ఉనమాట తను ఫ్రెండ్ కూడా తనతో పాటు విరుకుని పోతాడు తిన కోసం వెళ్తా వెళ్తుంటే తీని కూడా వెళ్తాడన్నమాట అప్పుడు ఇద్దరు ఇరుక్ పోతారా అ ఎవరు లేరు నీకు అన్నదాన్ని అన్నప్పుడు నాకే నాకు ఉన్నారు నా భార్య ఉంది నాకెవరు లేరు అనుకో అ అనద్దండి అని ఏడుస్ స్తుంటాడు ఆ టైం లో బలే ఫీల్ వస్ దండి ఆ మూవీ
నోరం అంటే నేను నెక్స్ట్ టైమ్ చూస్తానండి సీతారాములు కదండి
సూపర్ హిట్ మూవీ అండి
అవునండి నెక్స్ట్ టైమ్ చూస్తానండి నేను
మేము అయితే థియేటర్ కు వెళ్ళి చూసామండి నేను మా హస్బెండ్ అక్కడ చూసిన తర్వాత మళ్ళీ ఇం ఒసారి చూశానండి ఒక ఫోర్ ఫైవ్ డేస్ వదిలిపెట్టి ఆ మూవీ ఒకసారి నేను ఏదైనా ఒకసారి మూవీ చూస్తే దాని దాని గురించి ఒక టూ డేస్ దాని బగ దాని గురించే థింక్ చేస్తుంటానండి
అవునండి ఎందుకంటే అ మూవీ ని మీరంతా అడే ట్ అపోయింటారని మేబి హు
నల్ మూవీసు హర్ర హర్రర్ మూవీస్ ఎక్కువ చూస ఉంటానండి నేను
అవునండి
ఆ అవునండి
మీకు తెలుగులో వరంటే ఈస్ట్ మండి హీరోస్ లో
హీరోసా అండి నక్ నాకు సూర్య అంటే ఇష్టం అండి హీరో
కదండి సూర్య
తమిళ అయినా తెలుగు మూవీస్ అన్ని చేస్తుంటాడుకదండి తమిళ్ తెలుగు మలయాళం అనేది ఏముందండి మనకి మనసుకి ఏది ఇష్ ఇష్టమైతే అది
ఓకే సూర్యా మూవీస్లో ఏ మూవి అంటే ఇష్టం ఇష్టమండి
సూర్య ఆల్ మూవీస్ ఇష్టం అండి నాకు
అవునండి మళ్ళీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరండి
ఫేవరెట్ హీరోయిన్ అంటూ ఏం లేదండి నాకు
ఓకే ఐ మీన్ ఒకరిని ఎవరినైనా చూస్ తే ఈమె చాలా బాగుంది అని అనిపియలేదా అతని యాక్టింగ్ అయినా
అక్టింగ్గా ఊ రష్మిక బాగుంటుంది యాక్టింగ్ బాగుంటుంది
అవునండి చానా మూవీస్ తీసింది కదండి మొన్ననే
మ్ దిసార్ యాక్టర్స్ వీళ్లంతా బాగు టరండి బాగా యాక్టింగ్ చేస్తారు
ఓకే
అందరూ యాక్టింగ్ బాగుంటుంది అందరూ హీరోయిన్స్ బాగుంటారు
ఒక్కొక్కరి ఒక్కొక్క రకమైన టాలెంట్ నాకు సూర్య అంటేనే ఇష్టం అండి సూర్య అంటేనే ఇష్ట
సూర్య అంటే న ఇష్టమా మీకు కూడా
సూర్యస్ మూవీస్
మ్ సూర్య కైండ్ కైండ్ హార్టెడ్ పర్సను
ఐ మీన్ తను మూ తను మూవీస్ లో ఏది కొంచెం ఓవర్ గా ఉండదు కొన్ని మూవీస్ లో మన ఆ మూవీస్ లో నా ఆ బాగుంటుందండి కొన్ని మూవీస్ లో ఎక్కువ ఏ ఎఫెక్ట్ పేట్టడము ఓవర్ గా ఉండడము స్టోరీస్ ఫైటింగ్స్ అయినా అలా ఏం ఉండదు సూర్య మూవీస్ లో బా స్టో ఏ మూవీలో అయినా స్టోరీ చాలా బాగుంటుందండి సూర్య మూవీస్
సము సరేనండి ఇంకేమండి
సరేనండి ఉం ఉంటామండి మీరు చాల చెప్పారు మాకు ఊ సరేనండి బా బాయ్ అండి ధన్యవాదాలు ఉ